నమస్తే అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారండి
బాగున్నామండి
అ
ఒకే మనం ఈరోజు వాతావకు వరణం గురించి తెలుసుకున్నామా
ఆ తెలుసుకుందామండి
ఆ ఒకే అండి మీవైపు ఎండలు ఎల ఉన్నాయి
ఎండా ఉందండి పోతే ఇప్పుడే ఒక గంట క్రితం కొంచెం వర్షం
అవునా అండి మా వైపు అయితే చాలా నలభై డిగ్రీల పైనే ఎండగాస్తుంది
అవునా
అవునండి వాతావరణం అనేది చాలా వేడిగన్ దండి మాకు కు
ఆహా అవునా రోజూ మావా ఆ
వర్షం పడుతుంది తర్వాత పొద్దున్నుంచి ఎండే అండి
అవునా
అయినా ఈ ఎండాకాలంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి
జాగ్రత్తలు అంటే మేమైతే అసలు బయటికి వెళ్ళడం లేదండి ఎప్పుడంటే మార్నింగ్ ఆ పొద్దున పదిటి నుండి సాయంత్రం నాలుగిటి వరకు బయటికి ఐతే అస్సలు వెళ్ళడం లేదండి అద ఒక ఆ ఇదొ ఒకటి ఏమైనా పనులు ఉన్నా కూడా పొద్దున లే లేదంటే సాయంకాలం చూసుకుంటున్నామండి మళ్ళీ కాటన్ బట్టలు వేస్త కోవడం ఎక్కువగా ఇంకేంటంటే అదేంది కాటన్ బట్టలు అదైనా లైట్ కలర్సు అలా వేసుకోవడం ఆ నీళ్లు ఎక్కువగా తీసుకోవడం లేదా పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం ఇలాంటివి చేస్తున్నామండి ఎటైనా బయటికెళ్లినావ్ కూడా చున్నీ లేదా టోపి ఇట్లాంటివి పెట్టుకొని ఏద అదైనా చాలా అవసరం వస్తేనే వెళ్ళినప్పుడు ఇవన్నీ పెట్టుకు కొని వెళ్ళడం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామండి
చాలా బాగా చెప్పారు అంతే అండి ఈ వేసవి కాలంలో బయటికి వెళ్లాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉమ్ లేకపోతే చాలా పరిణామాలు ఎదురు కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఈ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం బయటికి కెళ్ళామనుకోండి మనకి వడదెబ్బ తగలడము అలాంటి ఇబ్బందులు అనేటివి వస్తాయి ఎక్ నీళ్ళు అనేవి బాగా తాగాలండి
అవునవును
నీళ్ళు లేకపోతే మనం తట్టుకోలేం
తట్టు అవునండి
ఐగా అంటే అండి ఈ యొక్క వేసవి కాలంలో ఆ పళ్ళు అంటే సీజనల్ ఫ్రూట్స్ వస్తా
ఆ మేమైతే మామిడి పండ్లు ఎక్కువనండి చాలా మామిడి కాయలు తినడం మళ్ళీ కరు ఆ ఏంది వాటర్ మిలన్ ఇవయితే చాలా తీసు కుంటున్నామండి మళ్ళీ అయితేంది నిమ్మరసం తాగడం రోజుకొక్కసారి అయిన నిమ్మరసం సం తాగడం ఓఆర్ఎస్ తాగడం
అవునండి
ఆ మధ్యాహ్నం కూడా చాలా పళ్ళ రసాలు తాగుతున్నామండి ఎందుకంటే అది తాగ్ తేనె కదండి మనకు మనం డిహైడ్రేట్ కాకుండా ఉంటాము పైగా ఓఆర్ఎస్లు తాగడం ఇవ ఆ ఇవ ఆ శక్తిని ఇస్తే మళ్ళీ కొబ్బరి బొండం దగా తీసుకోవడం కొబ్బరి బొండం నీళ్లు తీసుకోవడం
అవునండి అవును తర్వాత ఈ యొక్క వేస కాలంలో మనకి ఏ అంటే మా ఊర్లో అయితే తాటి తాటిపళ్ళు వస్తా
ఆహా
తర్వాత పనస పనస్కాయలు ఇట్లా సీజనల్ ఫుడ్స్ చాలా బాగుంటాయి కదండి తినడానికి మీరు తిన్నారా
ఉమ్ ఆహా తింటామండి ఉమ్ తాటిపండు తింటామండి మేము కూడా మా దగ్గరనా ఆ ఈతక తెల్సండి కాకపోతే నాక్ మేము పెద్దగా తినమండి అవి కని తెలుసండి ఇవన్నీ మనకి ఈ కాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఇవి తినడం చాలా అవసరం కూడా
అవునన్ ఏ సీజన్ లో దొరికే ఆ ఫ్రూట్స్ ఆ సీజన్ లో తింటే చాలా మంచిది యొక్కం వేడి ఎక్కువ ఉండకూడదు అంటే మనం చెట్లని బాగ్ పెంచాలి చెట్లను బాగా పెంచితే ఆ చెట్లు వా వాతావరణాన్ని మార్చేస్తాయి
అవునండి
మీరు ఎప్పుడైనా గమనించారా చెట్లున్న చోటే బాగా
అవును బాగా చల్లగా ఉంటది మళ్ళీ అడవులున్ చోటే వర్షం కూడా చాలా వస్తది కురవడం కూడా వర్షం కురవడం కూడా వర్షం ఆ చెట్లున్న చోటే వస్తది కదా
అవునండి అవును
ఉ మీకున్నాయా అండి మరి చెట్లు ఇంట్లో ఉమ్ ఉండాలండి లేక్ ఆ మా కూడా ఉన్నాయన్ డి మామిడి చెట్టు జామ చెట్టు సీతఫల్ చెట్టు మళ్ళీ పూల చెట్లు ఆ ఇవన్నీ ఉన్నాయి నిమ్మకాయ చెట్టు ఇవి ఉండడం వల్లనే మాకు కొంచెం అంత వేడి కాకుండా ఆ కొంచెం చల్లగా అని పిస్తుందండి
అవునండి మా ఇంటి దగ్గర కూడా అంతే జామ చెట్లు తర్వాత పూల చెట్లు
ఆ
యొక్క, పరింక చెట్లు, నిమ్మ చెట్లు సీతాఫలం. అట్లా రకరకాలు పెంచుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఈ యొక్క వేసవి కాలంలో మనం, ఇంట్లో ఎక్కువసేపు, ఉండలేం అలా చెట్లకిద ఉన్నామంటే ఆ చల్లగాలికి మనకి అంత వేడి అని చదు అవునండి ఈ వేసవి కాలంలో. మీరు ఈ వెళ్ళారా
లేదండి, ఎప్పుడు వెళ్ళలేదండి, ఆహా రాదండి నేను నేర్చుకోలేదు, ఉమ్ మీరు వెళ్తారా అండి ఎప్పుడైనా,
ఆ వెళ్తామండి కానీ. నాకూడా ఈత రాదు అంటే. మా చుట్టూ ఉన్న మా, అక్క వాళ్ళతో వాల్, తోడుగా వెళ్తాను జస్ట్ అట్లా, చూసి రావడానికి వాళ్ళు ఈత కొడుతుంటే, ఉన్నాయండి. మా ఇంటి పక్కనే ఉంది,
ఆహ అహ,
మంచిగా వాతావరణం. చల్లగా ఉంటాది ఆ నీళ్లు, వెళ్ళినప్పుడు నీళ్ళలోకి, పిల్లలకి ఈ సెలవులు కదా, కదండీ ఒక్క చోట ఉండరు, అందుకు వాళ్ళను కొద్దిసేపు అట్లా, లా నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం,
ఆహా,
తరువాత ఈ మధ్య, కాలంలో. పొద్దునంతా ఎండ కాస్తా దండి, తర్వాత సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది
గాలి కూడా చాలా వస్తాది. ఉరుమడం మెరవడం, ఇలాంటివన్నీ. ఈ కాలంలోనే ఎ, ఎక్కువు గా ఉంటాయి,
అవునండి. యొక్క గాలికి చెట్లు కూడా పడిపోయాయండి నేను ఇప్పుడే ఎంత ఇష్టం ఇష్టంగా పెంచుకున్న చెట్లు మునగ చెట్లు నాకేదో చాలా బాదే సింది
ఆ కానీ అలా వస్తుంది కదండి ఇది కాలమే అంత ఇంకా
అవునండి
హమ్
తర్వాత వాటిని గట్టిగా మళ్ళీ కొట్టేసి ఇంకో చోట పెట్టుకున్నా అండి
అవునా ఇది మంచి పద్ధతి అండి
హమ్ అంటే చెట్లంటే బాగా ఇష్టం అండి నాకు కూడా ఇప్పుడు మనం చెట్లను పెంచినామ్ అనుకో అండి రేపట్ రోజు చెట్ చెట్లే మనల్ని కాపాడుతాయి
కాప అవునండి
నిజమే కదండి
అవునా అండి
ఏ చెట్టైనా సరే తన లాభం కాకుండా మన కోసం తన
ఇచ్చేస్ అవును అవునండి
చాలా ఉపయోగపడతయి తర్వాత వాతావరణాన్ని కూడా మారుస్తయి
అవునవును హు చెట్లు లేకపోతే ఏం లేదండి అసలు
అవునండి ఇంకా యొక్క చెట్లలో పూలు వస్తాయి తర్వాత కాయలు వస్తాయి అన్ని రకాలు దొరుకు మనకి
అవునవును
అవునండి ఈ వేసవకాలంలో గుండు మల్లెలు జాజి పువ్వులు అట్లా దొరుకుతాయ్ చాలా బాగుంటాయి మీకు వీటిలో ఏ పూలు అంటే ఇష్ట చేస్తామండి
మల్లెపూలేనండి మా కూడా చాలా వస్తున్నాయి మల్లెపూలు రోజు సాయం కాలం మాకు బాగా ఉండది రెండుద రెండు మూరేల పూలు అలా అస్తున్నాయి రోజు తెంపు తున్నామండి మేము తెంపి దేవునికి పెట్టడం, లేదంటే అప్పుడప్పుడు ఆ ఆ మన చేత్తో మనం తెంపి అవిట్ని అల్లి దేవుని కి పె ట్టడం
అదే అండి అంతేకాకుండా మనం పెంచుకున్న చెట్లు కాబట్టి అండి మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటాం కాబట్టి అండి.
కు
ఆ అవునా అండి మాకు కూడా ఉన్నాయండి అంటే ఏ ఏ రకాలు ఉన్నాయండి?
ఆ రెడ్ ఆ ఎర్ర కలర్ ఒకటి, మళ్ళీ పసుపు కలరు. మళ్ళీ రెక్కయీ ఉంటాయి అండి దాంట్లో ము ద్దవి కూడా ఉంటాయి కదం డి ఆ అలాం తి రకాలయి పింక్ కలర్ లో ఆ ఇవి ఉన్నాయం మళ్ళీ చి మళ్ళీ ఆ పువ్వులల్లో అయినా కూడ ఒకటి చిట్టీ ఆ చి టీ ఉంటాయి మళ్ళీ పెద్దవి కూడ ఉంటాయి కదా, చిట్టి గులాబీలు అవి ఆ ఆ అవి అవి కూడ ఉం న్నాయి అలా ఐదారు రకాలు ఉన్నాయండి మా
ఆ నేను కూడా అండి తెలు తెల్లది తర్వాత, ఎరుపు తర్వాత, పసుపు అయితే పెట్టు కున్నాను మూడైతే పెట్టినాను ఇంగ తర్వాత నేన్ గూడా అయి పెట్టు ట్టాలని చూస్తున్నా ఇంకా ఏమన్నా రకాలు పెట్టుకుందాం అన్నట్టు.
ఆ హాహా
అంటే అందం గా ఉంటాయి, తర్వాత మనకి మంచిది కూడ. అందువల్ల నాక్కూడ చె ట్లు పెంచడం అంటే చాలా ఇష్టం ఆ చెట్ల వల్ల కూడా వాతావరణం మారుతుంది అందుకే అంటే ఏదనా కానకాంబరాలు తెలుసా అండి మీకు
ఆ తెలుసండి కనకంబరలు మా ఆ మా ఇంట్లో లేవు కనక మా పక్కింటి వాళ్ళ దగ్గర ఉంటాయిడి అప్పుడప్పుడు తెంపకొచ్చి మా మల్లె పూలు ఉన్నాయి కదండి దాంట్లో పెట్టి చల్తామండి మేము ఆ
వాతావరణం గురించి బాగా తెలుసుకున్నాం కదండి
నా ధన్యవాదాలండి మీకు కుడ
అ